హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి
బన్నారా
మీరు ఎలా ఉన్నారు
బాగున్నాన్న ఏం చేస్తున్నారు
ఏం చలే ఇప్పుడే వర్క్ అన్ని ఇది పనుకోన్నాను
ఏం చేసారు లంచ్
ఏ చెై మమ్మీది సాంగర్లలకు దేశం
ఓకే ఓకే మీకు ఇష్టమాది
ఆ బా తంటాను
ఓకే అండి తిన్నారయితే
తిండేదు తినాలి
ఆహా పండుగ ఎలా జరుపుకున్నారు ఉగా అ
బాగా జరిగి అంటే పెద్దది జరకు పంగ జరిగింది
బాగులింద బయట ఎడాని ఇలారా
బయట ఎక్కడికి వెళ్ళాదన్ని
ఉహ ఉగాది పచ్చడి చేసుకున్నారు ఆ
ఆ చేసుకున్నాం మీరు
ఆ చేసుకున్నాం మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి
బిర్యానీ నే చె మమ్మీ బాజస
మీకు మీకు రాదా చేయడము
అహా లేేదు
ఎప్పుడైనా ట్రై చేశారా చేయాలని
ఈయి చె ఉంది కానీ మన మన వాట అలా రాదు మా అమ్మ చెన్నలాగే
సరేలేండి ఒక్కొక్కక్క ఒక్కొ స్టైల్ కదా
అవును కనీన ఇష్ట ముండ్యార ఇ నేం చేసి తినకన్నా మమ్మీ జ చేస్త తిన అదే సంభవ పటిన అదది నేచ్చుకోవలేదు అదు
అలా కాదు నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోవా లి అంటే మీవి మీరు చేసిన స్టైల్ మీ పేరెంట్స్ కి నచ్చుతుందేమో వాళ్ళు ఇష్టపడతారేమో.
హ య వో
ఒకసారి ట్రై చెయొచ్చు కదా వాళ్ళకి సర్ప్రైజ్ చెయ్యొచ్చు. కదా ఒకసారి ట్రై చేసి
హ
అంటే మీకు తెలిదా కూడా ఉండి ఎవరైనా నేర్పించాలనా.
అవును తెలీదు
ఆహా అప్పుడు ఏం చేయాలి. మీరు చేసేటప్పుడు అన్ని చూసుకోవాలి. ఒకసారి ఎవరు లేనప్పుడు మీరు ట్రై చేయాలి. అంటే ఎక్కువ కాకుండా ఒక కప్పు లేదా రెండు కప్పు వేసి చేసుకోవ ఒక క కిలో చికన్ అయితే సరిపోది. అది కాల్ కిలో, హాఫ్ కిలో చికెన్ అయితే సరిపోతాది మూడు గ్లాసులు వేసుకున్నా కూడా హాఫ్ కిలో చికెన్ సరిపోతది. ఒక సర్టప్రైజ్ చేసినారంటే మీకు అందుకే మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇంకేమి ఇష్టం. మీకు బిర్యానీ కాకుండా
బిర్యాని తప్ప ఇంకేమి
స్వీట్ లో
స్వీట్ లో ఒకవా జాంగ్రీ అంటే ఇష్టము. గులాబజమన్ ఇష్టమా
హు చేస్తారా మీరు గులాబ్జాము అవన్నీ చేస్తారా
లేదు ఇంతవరకు నను ట్రై చేయలేదు.
ఓకే ఓకే ఇంట్లో చేస్తారా పోనీ
ఇంట్లోనే
హు హు ఇంతవరకు చేయలేదు అయితే మీ ఇంట్లో.
నేను ఇంతవరకు స్వీట్లుగాని ఏం చెయ్యలేదు
మీర అని
ఆ ఇంట్లో చేస్తారు.
ఓకే ఓకే ఇంకేమేం స్వీట్ చేస్తారు ఇంట్లో.
ఆ బిస్కెట్స్ జాస్తి
మ్మ్
బెల్లమన్నం చేస్తారు మ్మ్ పాయసము కీరు క్యాసవి చిన్నలాంటివన్ని
అంటే వాటికన్నిటికన్నా మీకు ఊ కోవ ఐటమ్సే ఇష్టమా
అంటే ఇష్టమా అంటే బయట నుంచి అయితే ఇంట్లో అయితే నేను బెల్లమన్నం ఎక్కువ ప్రిఫర్ చేస్తా
అవు ఓకే మీక్ బెల్లమన్నం అంటే చాలా ఇష్టమా
మొన్న కూడ మమ్మీ నడిగా చేయమని చెప్పి
ఉగాదికీ చేసుకున్నరా అయితే మీ అమ్మకి
మా అమ్మాకి చెప్పిన చేయమని చెప్పి ఇంకా చెయ్యలే
చేయలేదా అంటే మీ మమ్మీకి అ మొత్తమ ఎలాగ చెప్పాలేమో
మా అమ్మకి ఎన్ని చెప్పినా అర్థం కాదు
ని మమ్మి వేస్ట్ అయితే
అంటే చెయలేదు కదా
అందుకు వేస్ట్ గదా
అత్త కాదు
ఆ ఇంగెట్ట
అది
ఐతే మార్చేస్తారా మీరు మమ్మీవి
లేదు
ఎందుకు మీరు చెప్పింది చెయలేదు కదా
అ
మీర్ అడిగింది చేయలేదు కదా మార్చేయండి అయితే
అంత లేేదు
ఇంకా ఈ స్వీట్ కాకుండా ఇంకేమి ఇష్టం మీకు
చికెన్ చాప్స్ అంటే ఇష్టం
చికెన్ పకొడాలా
మ్మ్
ఆ తర్వాత
తర్వాత లెగ్ పీసు
లెగ్ పీసా
మ్మ్ లేెగ్ పీస్ ఆ అ అది కూడా ఒక ఫ్రైడ్ లాగా
హ్మ్ మ్మ్ ఓకే అంటే మీకు వెజిటేబుల్స్ ఏమంటే ఇష్టము బా తింటారు
కే కాకరకాయ తింటాం
కాకరకాయ్ తర్వాత
తర్వాత అలసందలు తింటాను
ఓకే అది వెజిటేబుల్ కాదు అనుకుంటా
ఆ
అది వెజిటేబుల్ కాదనుకుంటా
ఇష్టము కాదు ఇంకా ఉంటంటనే
అది పప్పులు గా కదా అది పప్పులకి సంబంధించింది కందిపప్పు అలసందల పప్పు అవన్నీ పప్పులకి సంబంధించివి వెజిటేబుల్ అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కాకరకాయి
అవంత నాకు నచ్చవు
ఏవి నచ్చదు
ఏవి నచ్చదు కాకరకాయ తప్ప
అంటే క్యారెట్టు బీట్రూటు బీన్సు ఇలాంటివి మీకు నచ్చనేనచ్చ
తిని తిని తినీ బోర్ కాకరకాయ ఎంత తిన్నా బోర్ కొట్
మరి ఇది హెల్త్ కి మంచివి కదా ఇవన్నీ
ఇది మంచిదే నేను తింటాను తిననని చెప్పలేదు కానీ ఇష్టం ఎక్కువ అంటే కాకరకాయని చెప్తున్నాను
ఓకే ఓకే తింటారు కదా అంతే తింటారు ఇష్టం అంటూ ఏం లేదు
అంతే
ఓకే ఓకే మీకు డ్రెస్సులలో ఏం ఏ డ్రస్ అయితే ఇష్టము ఫ్రాక్ ఇష్టమా చుడిదారు ఇష్టమా శారీసు లేకపోతే జీన్సు టాప్స్ ఇలా ఇలా ఏదైతే ఇష్టం మీకు
ఫ్రాక్స్ వేసుకుంటాను చుడిదార్సు వేసుకుంటాను.
వేసుకునేదే అన్ని వేసుకుంటాము అంటే ఈ డ్రెస్ కుంటే నాకు కంఫర్ట్ గా ఉంటాది ఇది నాకు ఇష్టము అని
ఎక్కువ చేస్తాను కాబట్టి నా దగ్గర ఎక్కువ ఫ్రాక్ లు ఉన్నాయి చూడిదార్సు ఉన్నాయి ప్లస్ జీన్సు టాప్స్ స్లీపే ఎక్కువగా ఉంటది
మీకు నచ్చిన హీరో ఎవరండి మూవీలో
నాగార్జున
నాగార్జున అంటే ఇష్టమా ఆయన ఇప్పుడు లేరు కదా ఆ సినీ మూవీలో లేరు కదా
లేకపోతే ఒకసారి ఇష్టం ఉంటే ఇంకోరు ఇష్టం ఉండరండి అది కంటిన్యూ అవుతాది అయన ఉన్నా లేకున్నా
అంటే ఆయన తప్పి ఇంకెవరు లేరా మీకు ఫేవరెట్
ఆయన యి తప్పించి అంటే మామూలుగా ఉంటాది ఎక్కువ ఫ్యాన్ అంటే ఈదా ఉంటారు మామూలుగా వస్తా ఉంటారు పోతా ఉంటారు
ఓకే
ఆ
మ్మ్ హలో
హలో
మ్మ్ మ్మ్ ఇది వైన్స్లా
అనిష్క
ఓకే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందనుకుంటాను
మ్మ్ తెలుసు
ఓకే ఆ పేరు మీకు నచ్చిందా
ఏ పేరు
అనుష్క వాళ్ల పేరు నచ్చిందా అని వాళ్ళ వాళ్ళ హస్బెండు
లేేదు హ్మ్
ఓకే మీరు అంటే చాలా బాధపడుతున్నారా
చాలా
ఇంకెవరు పేవ్ ఫేవరెట్ మీకు నాగార్జున అనుష్క తర్వాత
తర్వాత అంతే
ఇంకెవరు లేరా అని
ఇంకేవురు ధనుష్
తమిళ్ లో ధనుషా
అండ్ రాగావా లారెన్స్
ఓకే ఓకే అంట్ అంటే వీళ్ళ మూవీస్ అంతా అన్ని మిస్ కాకుండా చూస్తుంటారా హలో
చూస్
మొన్న రీ రిలీజ్ ఆ రీ రిలీజ్ పెట్టారు ఆ కాంచనా మూవీ వెళ్లారా మీరు
వెళ్లాలని ట్రై చేశాను కానీ కుదర్లేదు
ఓకే ఓకే చూసారా మూవీని
ఆ చూసాను నిన్నే
మీకు నచ్చిందా మూవీ
మ్మ్ నా ఫేవరెట్ మూవీ అదే
ఓకే ఓకే అండి
అ
అలాగే అండి అయితే ఆ ఓకే అండి థ్యాంక్ క్యూ
థ్యాంక్యూ